హైస్పరమండి
నమస్కారమండి ఏం చేస్తున్నారండి
ఇంతక్ ముందే పని అయిందండి ఊడుసుడు బోళ్ళు
అవునా అండి
అవునండి ఇగో బట్టల్ సదురుదామని లోపలికెళ్తున్నాండి కొన్ని బట్టల్ ఉండాలనీ అయితే
ఆహా ఇవాళ మబ్బు మబ్బే ఉంది ఇవాళ మా బట్టల్ ఎండలేదండి రెండ్ రోజుల బట్టలు
మేమ్ మషిన్ల ఎసినామండి కొంచెం ఇగ ఉల్లారి ఎళ్తాయి కదండి మావి ఉల్లారినైతే అవునండి దాంట్లో నేసినయితే కొన్ని ఉల్లారినై
ఆహా అట్లా మషిన్లేస్తే జల్దీ ఉల్లారతాయ అండి
మ్మ్ హు అయిందండి పని
అవునండి ఉడిషినం బోళ్ తోమినం మా బాబు వచ్ చారు తానంబోషీ కొన్ని పాలు తాగిండు బయటి కెళ్ళిండండి ఆడేటందుకు
ఆహా
ఇగ బట్టలు తీయి ఆ వస్తున్నాడండి మాకు
ఏస్తున్నాడా గోపేనా
అవునండి ఆయనే ఎస్తున్నాడు మాకు పాలు
మాకు ఏస్తం లేడు ఈ బయట ఎక్కడ ఎక్కడ పట్టినా కూడా ఎవ్వరూ కూడా ఇప్పుడు పారి సరిపోతలేవు ఏయ్యమంటాండ్రు ఈ ప్యాకెట్ పాలు ఏమో తాగబుద్ధి అయితలేదు
మాకు బంద్ చేసి మీకు పొయ్యమంటా ఆగు మేము మూడు నెలల పైసలు ఇచ్చేడుదున్నది
అవునా
అయితే మేం అద్దు మాకు పోయ్యకు ఇప్పుడు మేము డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు పొయ్ అని చె ప్పినా నేను ఇవాళ
ఆ మా వదిన వాళ్ళకు పొయ్యి వాళ్ళ పాపకు అట కావాలట అని చెప్పు మా పాపైకే ప్యాకెట్ పాలు అంటేనే పాలే తాగుతలేదు ఈ మధ్యలా
అవునా అండి మాకు ఐదు తారీఖు బంద్ చేస్తా అన్నాడు
ఆం
మూడు నెలల పదిహేను రోజులు అయితది మాకు పాలేసి ఆయనే ఇయ్యాల బంద్ చేయమంటే ఇంక మూడు రోజులు ఏస్తా అని అన్నాడు
అచ్చచ్చ హా
ఆ అయితే నేను చెప్తా కానీ అండి మా వదిన వాళ్ళకేయండి మాకు బంద్ చేసి అని
ఆ చెప్పండి ఆళ్ళు చూస్తాండ్రు వాళ్ళ పాప మా బయటి పాలు తాగుతలేదట అని చెప్పండి
అవునండి చెప్తాను
ఏం చేష్షారు ఏం తిన్నారండి
ఇవాళ పప్పు అండినామండి మేము
అవునా
ప్పు సాయంత్రం మరి కొంచెం పప్పు ఉంది
ఆ
రెండు గుడ్లు తెచ్చి ఉల్లిగడ్డలు కోసి పొట్టేస్తానండి ఇగ సరిపోయితదా అది
సరిపోతది అంటే మళ్ళా రేపు పొద్దున ఏమన్నా ఫ్రెష్ చేసుకున్నారంటే అయితది
అవునండి అందుకే అని
హూ హూ
అది చేసి మీరేం చేసిండ్రండి ఇవాళ
నేను చిక్కుడుగాయ కూర చేసినా అండి
అవునా అండి
ఊ అయిపోతది ఏ లేదండి కర్రీ అయితది మా సార్ తినలేదు ఇంకా నేను ఒక్కదాన్నే తిన్నా కర్రీ ఇక మా మా సార్ పొద్దున్న తిన్నడైటే ఇంకా తినలేదు కొన్ని అన్ని రైస్ పెడతా ఇఢ పిల్లలకు ఆయనకు అయిపోతది
అవునండి
ఊ
మీ పిల్లలు ఎటు వొయిండ్రండి
మా చిన్న పాప మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళింది ఇంకా రాలేదు
ఆహా
ఆ పెద్ద ఆమె ఉంది
అవునా అండి
ఆ
ఆడుకుంటుందా
ఆ లేదు నా పక్కనే కూర్చొని ఉంది
అవునా మీ పాప మంచి పాప అండి అల్లరి చేస్తా లేదు
చెయ్యేది నేను చెప్తా మమ్మీ ఒర్రకు ఫోన్ మాట్లాడతా నీకు పైసలు ఇస్తా మమ్మీ పైసలు వచ్చినాక అంటే సరే మమ్మీ
ఆ అవునా అబ్బా మా మామయ్య వాళ్ళ కూతురు ఉంది అండి
ఆ
ఆమె తోటి ఫోన్ మాట్లాడితే అళ్లా పిల్లదే సౌండ్ ఎక్కువ వస్తుందండి
ఆ ఆళ్ళతోటి మాట్లాడితే అదే తేపకి ఆమె పేర్లు బెట్టే పిలుసుకుంటానే ఉంటది మైరా మాయి అనుకు కుంటనే ఉంటది అళ్ళదే ఎక్కువ ఉంటది ఆలొల్లి
అవునండి వాళ్ళు బాగా మాట్లాడతరు
ఇప్పుడే మీ మామ కూతురు అచ్చిపోయింది మా ఇంటికి
అమ్మ ఎట్లా అండి ఎందుకు వచ్చిందండి
ఉమ్ ఇగ ఏమన్నా అవసరం పడితేనే వత్తరండి మా ఇంటికి మాతోటి అవసరం బడంది కానే కాదు కానీ మా యెనకాల అయితే చెప్పుకునుడు అయితే చెప్పుకుంటది మొన్న నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి మా అమ్మ అడుగుతాం ది నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తలేవు వస్తలేవుట్ అంట గదా మా అమ్మకు పలకరించేతందుకు గూడా అని చేప్పింది
ఆ
అయితే నేనన్నా మీ డాడీ వద్దని చేప్పిండే ముఖం మీన్నే చేప్పినాక ఎందుకు నాకెందుకో మంచిగా షేమ్ అనిపిం చింది నాకు రాబుద్ది గాదు ఎవరైనా ఎవరు ఏమన్నా చెప్తే నేను అసలు మాట పడేదాన్ని గాదు మా ఆయన చెప్తేనే నేను మాటకు మాట ఇత్తా ఏడుస్తా నేను గెలవకుంటే కాకపోతే నాకు ఎవరన్నా చెప్తే నాకు మంచిగా అనిపియదు నువ్వు ఏమన్నా మంచిదే నాకు నాకు ఎందుకో రాబుద్ది లేదు మీ ఇంటికి నేను అందుకోసంమే వస్తలేను కాకపోతే మీ నాన్న అడిగిన మీ అమ్మా అడిగిన కూడా నేను చెప్తా ఈ మాట నాకు చెప్పినందుకు అని నేను చెప్పిన అయితే అవునా మా నాన్న మాట పట్టుకుంటావా నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితిలో మా నాన్నయే ఏమో ఏమో చెప్తడు ఆయన మాటలు పట్టించుకోకు అంటుంది నాకు
అగో చూడు ఆమె అటు ఉమ్
అయితే నేనన్నా ఎందుకు పట్టించుకోవద్దు అంత పెద్ద మనిషే చేప్పిండు ఇగ ఎందుకోస్తాం ఉమ్ ప్రాణం బాగా లేకుంటేనే చూసుతందుకు అన్నట్టు వస్తాం మనము బట్టేప్పుడు మీ ఇంటికి నేను ఎందుకు వస్తా నువ్వు మా ఇంటికి నువ్వు ఎందుకు వస్తావు అన్ని నేను చేప్పిన చెప్తే కరెక్టే నువ్వు చేప్పేది గానీ ఇగ మా నాన్న గట్లే నంటడు ముఖం మీద ఆయన మాటలు పట్టించు పోకు పోనీగా అని చేప్పింది సరేతీ కాని అని నేను చెప్పినా
నాతోటి అన్నది ఫోన్ మాట్లాడితే ఇట్లా చెప్పింది అని అన్నది అవునా అన్న నేను ఎక్కు మాట్లాడలే
ఆ అక్కడ గుడా ఇగో పోయి చెప్పిందట ఇట్ల అంజు మాతోటి టీ వాళ్ళ అమ్మ తోటీ
ఆ
ఉమ్ ఆ అందరి తోటి జెప్పిందటా
ఆ మళ్ళా మీఇంటికి వచ్చిందా ఇప్పుడు ఎందుకు వచ్చింది
ఆ లోన్ అంటే నేనే ఇవాళ ఫోన్ జేసిన ఇవాళ రెండు తారీఖు గదా లోన్ పైసలు గట్ట కట్టేటివి ఉంటాయి మాకు ఐదు తారీఖు లోపు కట్టేయాలి మేము అయితే ఫోన్ జె ఆ మరి పైసలు ఇస్తావా డబ్బులు అయినయా మరి లోన్ కడతవా అని నేను అన్నాను అంటే సరే మా ఆయన కడిగి పంపిస్తా అని జెప్పింది ఇగ ఇవాళ నాకు నడుమునొస్తాందని ఏం జేశాను పండుకొని ఉండింది మధ్యాహ్నం సెల్ ఆఫ్ జేసినా పండుకున్నా పిల్లలు లేకుండే
ఆ
పిల్లలు లేకుండే అయితే నేను పండుకున్నా అయితే అంతలోనే ఇగ వచ్చింది కూర్చున్నది మా మమ్మీకి లేపు అని నా పెద్ద కూతురుకి జెప్పింది
అంతలోనే మా ఆయన ఏం జేసిండు ఇగో నీ కోసం ఆ అత్తింది లే ఎందుకు పిలుస్తాంది అని చెప్పిండు చిన్నా లేసిన ఏంటి అంటే లోన్ డబ్బులు ఉన్నాయి కదా అన్న ఎంత మంది ఇచ్చినయో అంత మంది ఇప్పుడు అక్కడ కట్టేటందుకు పైసలేవ్వట డిచార్జ్ చేసేటందుకు
ఆ
ఆ ఇగ పైసల్ లేవు లేకుంటే రారట ఒకకడిగినం ఒక ఇరవై వేలు ఇచ్చిండ్రు ఒకరు ఇంకొకరు ఒక ఇరవై వేళ ఉంటేవ్ అంట నేనన్నా నలుగురే ఇచ్చిన్రు ఇరవై వేళ అయితు లేవ్వు నా దగ్గర
ఆ
ఇరవైలయితే లోన్ డబ్బలు ఉన్నాయి మరి
ఆ
మళ్ళీ ఎప్పుడు ఇస్తావు మనం కట్టది అయితే డేట్ అయితే నీకు తెలుసు మరి చెప్పు అని చెప్పిన ఏ కాదు వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తే ఆల ఆవిడ ఏమన్నది రేపు రాంగానే నా బంగారం తీసిస్తా కుదువ పెట్టుకోండి కూడ పెట్టి తెచ్చి ఇక్కడి అక్కడ కట్టీ ఎక్కడ నుండి తెస్తాను్ అక్కడ నుండి అని చెప్పిందట
అవునా
చెప్తే ఆ చెప్తే ఆ
తాండ్ర వాళ్ళు
ఆ ఇటే వస్తారట అక్కడికి పోరట
ఆ
పోనంటా అంటట
అవునా
ఆ అయితే నేనన్నా మరి రేపు మూడి ఇటికి అయితే నేను కడతాను నువ్వు ఎట్లయినా నువ్వు ఏమన్నా చెయి నేను అలా కడిగినట్టు ట ఉండేది మరి నాకైతే నువ్వు తీసుకుపోతానన్న దగ్గర నుండి నువ్వు నాకు తీసుకొచ్చే బాధ్యత నీది అనేసి నేనన్నా ఏ కాదు నీ ఇప్పుడు నేను రేపు ఆళ్లు ఎట్లా అత్తారో అట్లా ఆమెది తీసుకపోయి మెడలది నేను మూడు గంటలకు తెచ్చిస్తా అని చెప్పింది.
ఆహా
మ్
తీసుక వెళ్ళిందా తీసుకోని ఇగ
ఆ పదిహేడు వేలు ఉండే లోన్ డబ్బులు నలుగురు ఇచ్చినయి ఆ హలో
ఆ ఆ
పదిహేడు వేలు ఉండే లోన్ డబ్బులు ఇచ్చినయి నలుగురు ఇచ్చినయి
ఆ
ఇచ్చేసిన ఇచ్చేసిన ఇక చెప్దాం అనుకున్నా నోటికి అచ్చింది గాని ఇక ఇంటి ముందట అచ్చినోళ్ళకు అట్లా చెప్తే ఇక మంచిగ ఉండదు అన్నట్టు నేను చెప్పలే ఇప్పుడు నాతోటే అవసరం పడ్డది చూసినావా ఇన్ని మాటలు మాట్లాడతారు మీరు గాని, అని చెప్దాం అనుకున్నా కాని, ఎందుకు పోని ఎవరిది అవసరం ఎట్ల ఉంటదో
అక్కడనే ఉంటారు అక్కనే ఉంటారని చెప్పిండ్రు కదా ఎనిమిది రోజులు ఉంటా మక్ కానే మా పిల్ల వాళ్ళని పంపియండి
పెళ్లోల్ ఇంటికి ఉంటా అని చెప్పిండ్రట అయితే వాళ్ళ పెళ్లోల్ ఇంటికాడ ఉంటా అంటే వాళ్ళ మామ కూడా మంచిగ లేడు కదా
ఎవరి మామ చెల్లా వాల్ళ మామనా నాన్ డాడీనాల
ఈల్ల డాడి అమ్మ వాళ్ళ డాడీ ఆయన కూడా మంచిగ లేడు కదా తను అన్నాడట్ ట మనం కూడా పోయి అక్కడనే ఉందాం నడువుండి మనం ఇంటికాడ వు ఇక్కడ ఉండి ఏం చేద్దాం అందరం పోయి అక్కనే ఉందాం నడువుండి అంటాండట వాళ్ళ డాడీ కూడా
ఎక్కడ పోయి హైదరాద్
హైదరాబాద్ లో లేరు ఇక్కడనే ఉన్నారు అయితే ఇమ్రాన్ వాళ్ళు ఉంటే మేము కూడా అక్కనే ఉందాం నడువుండి అంటాండట
అగో చూడు ఆ
మ్ ఇక ఈ ఈళ్ళు బీమారోళ్ళు ఆళ్ళు బీమారోళ్ళు ఎంత మందికని ఆ పిల్ల చూస్తది
ఆళ్ల బాబుకి ఇంకా లివర్ ప్రాబ్లమే అట అండి
అవునట మళ్ళా ఆళ్లబాబుకి ఎక్కడ నుండి చూసుకుంటారు ఇంత మందికి ఈళ్ళు
అవును
కోసం ఇక ఏం ఆలోచించుకున్నారో అద్దు మన ఇంటికి మనమే పోదాం నడువుల్లి అంటే సరే అని ఇంటికి వస్తున్నారట వాళ్ళు
అవునా హెల్త్ ఎట్లున్నదట మా ఇంటికి అయితే నిన్నటి నుంచి వస్తాన లేదు నిన్న రాలే పోంగ చెప్పలే ఇవ్వాల ఇంకా పోంగ చెప్పలే ఆమె అస్తని లేదు మా ఇంటికి ఎందుకో మళ్ళా ఏం రోగం అయిందో దానికి
ఆమె కళ్ళు ఇగ మొత్తం నెత్తి మీదనే ఉంటాయి ఏమన్నా ఉంటె ఇక మేం చూడకుంటే ఏమంటాంది మళ్ళా మేము చూడకుంటే, ఎవరు చూస్తారు మా వాళ్ళకి మేమే చూసుకోవాలె ఆ నేను సదరకుంటే ఎవరు సదురుతారు ఇగో ఇప్పుడు ఇగ ఆగిన అగినవ్ అగు ఇంతా ఒక పదిహేను రోజులు లోన్ రాద్దాం లోన్ రాపిద్దాం లోన్ రాపిచ్చి నీ పేరు మీద నా పేరు మీద రాపిచ్చి నీకే ఇమన్ తమ్మకి
ఆ
లోన్ డబ్బులు అంటే నాకైతే ఇజ్జత్ పోతది నువ్ రాయిన్ నువ్వు రాయించుకోకు నువ్ ఏమన్నా చేసుకోగాని ఈసారి మీ అమ్మక్ చెప్పి నేనే తీసుకుంటా అని చూస్తాన్నా అని నేను చెప్పినా
మంచి పని చేసినవ్
అంటే కాదు కాదు అమ్మ కూడా అదే చెప్పింది ఇస్తానే
ఏ
అని చెప్తుందిగ
అవునా
ఉ ఇప్పుడు వాళ్ళవసరం ఉంది కదండి
అవునండి అవసరం ఉంటే మంచిగనే మాట్లాడతారా
ఓకేనండి బాయ్ అండి ఇగ
బాయ్ అండి థ్యాంక్ యూ అండి